హాయ్ బ్రో
ఆ హాలో బ్రో
వినపడుతుందా
ఆ వినపడుతుంది. ఎట్లఉన్నావ్.
ఏం బ్రో ఏం చేస్తున్నావ్.
ఆ ఏంలేదు బ్రో ఖాళీగనే. లేదు ఆడ ఇంగా వెయిటింగ్ లోనే ఉన్నా వెయిటింగ్ లిస్ట్ లోనే సండే కాబట్టి ఫుల్ ఉంటరు జనాలు. ఎప్పుడూ ఎట్లా ఎట్ల పోయినా కానీ ఎవరో ఒకరు ఉంటారు కచ్చితంగా వెయిట్ చేసి తండు
ఆ ఆ హా ఎంత అయా వాషింగ్ మిషిన్స్ ఉంది.
రెండు ఉన్నాయి ఒకటి పని చ ఏదో ఒకటి కొంచెం బానే పని చేస్ తుంది ఒకటి అనుకో అంతే ప్రస్తుతానికి దానికి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేస్తే అప్పుడు నీ టర్న్ వస్తుంది నీ టర్న్ లో అప్పుడు నువ్వు నే యూస్ చేసుకోవచ్చు అంతే. బట్టా మాదిక్ కింద ఫ్లోర్ల మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం కాబట్టి
హా
ఫస్ట్ ఫ్లోర్ లో నుంచి అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోయ కయ్యాళ్ళదు వచ్చినా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఒకరు ఉంటారు.
ఆ ఆ గ్యాప్ లో
ఫ్లోర్ లో ఆ గ్యాప్లో కూడా ఒకరు వచ్చింటారు. బట్ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఐ మీన్ టాప్ ఫ్లోర్ లో ఉండేది త సిక్స్త్ ఫ్లోర్ లో వాషింగ్ మిషిను బట్ ఒకేళ ఈడే. మనం ఉండొచ్చు ఉండేక ఏమో కావాలంటే ఒకవేళ రూమూ దొరికితే బట్ ఇక్కడ ఏమంటే ఒకేలా ఫుడ్ తీసుకుపోవాలన్నా వాటర్ అన్నా పై నుంచి స్టెప్స్ దిగాల లిఫ్టూ ఒకే ఉందంటే ఉందంటే మ్యాగ్ మం ఆది ఏంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకసారి పనిచేస్తుంది ఒకసారి లేదు అంతే. నైట్ టైమ్ లో ఆఫ్ చేసేస్తారు చాలా ఇబ్బందిబడాలా అదికాక సిక్స్ క్లోజ్ అంట ఎక్కేకి దిగేకే సాలుఅయిపోద్ది ఏమైనా ఎమర్జెన్సి అంటె లిఫ్ట్ లేదు అంటే కష్టం మల్లా కిందికి మెటికల్ దిగి దిగేకి అయల్దిలేదు అది ఇది అంటే అయ్యేల్దుదు మల చాన ఇబ్బంది అఇతుంది దానికని సర్లే యదో అని అడ్జస్ట్ ఛీ దానంత వరస్ట్ పర్లను వాషింగ్ మిషన్ పని చేయదు అదొ ప్రాబ్లము ఎందో అంతే లే ఆది కాక అది ఆటోమేటిక్ ది ఒకటి వాషింగ్ మిషన్ ఇంకోటి ఉండేది హ్మ్ అదేమైంది అంటే ఆ
అది కాదు బ్రో వాషింగ్ మిషిన్లే వాష్ చేస్తే క్లవ్స్ అన్ని క్లీన్ అవుతుందా
రెయ్ యాడా ఐఎలిది ఎదో జస్ట్ అంతే టెంప్రరిగా ఏదో అట్ల లైట్ లైట్గా అట్లా అయితుంది అంతే కానీ విత్ నను అంతే అంతే ఉతికినామాన్ని సాటిస్ఫాక్షన్ క్షన్ కోసము ఎండకి వేసినామో అనేంతవరకు నే గాని అది నార్మల్గా అంత దీనిగా కావ అసలు చేతితో ఇంట్లో వాళ్ళు అమ్మ వోళ్ళు వాళ్ళు ఉతికి అట్లా ఉతికితేనే కొంచెం బాగా క్లీన్ అయితాయి ఉంటాయి నీటిగా బాగుంటుంది ఫ్రెష్ స్మెల్ గానిస్తుందిట్లా ఇక్కడ ఎట్లా అంటే ఏంతన్న ఎన్ని గంట గంటలు వాషింగ్ మిషన్ లో పెట్టినాకనీ సరిగ్కా కావు అవి
ఆ ఆన్నా నాకు తెల్సు బ్రో అది అంటే మంచ్ చిగా
కావు కావు కరెక్ట్ అదికాక క్లాత్ కాగాని వెల్లిపోతాయ్ దంతో దారాలు అవన్నీ సరిగగా ఉండేలదు లైఫ్ రావు బట్లు
అ అంతే నీ నీ పీజీలో ఎంతమంది ఉన్నారు బ్రో
ఉంటారు ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ దాక ఉంటారు బ్రో స్ట్రెంత్ అందాజగా అప్రాక్సిమేట్లీ
ఆ అంటె మేనేజ్ అవుతుందా ఆ ఒ
ఆ మేనేజ్ అంటే ఈ సండేస్ సాటర్డేస్ కొంచెం హెవీనే కొద్దిగా ఇప్పుడే వచ్చి క్యూ లోన లేకుండా ఈడె కొంచెం వన్ అవర్ లేకుంటే హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేస్త సో నీకు నీ టర్న్ నీకు దొరుకుతుంది లేదు నార్మల్ వీక్ డేస్ లో అయిత్ హు కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది నీకు దొరికేకి బట్ అంతే అంతే అంత మాత్రే అం అంటే మీవిగా వస్తేనే దొరికేంత సీన్ ఉండది, ఆడ మాక్సిమం తెల్లారుజము లో ఐ మీన్ మార్నింగ్ టైమ్స్ లో కాని లేట్ నైట్ స్టైల్ కానీ దొరికే చాన్స్. నెట్ లో దొరికెలు బట్
ఆ ఆ అన్నీ వాపేసు పెడతారు కదా
అందరుూ ఆఫీస్ అట్లనే కాదు ఒక సెవెన్ సిక్స్ ఆ టైంకి ఎట్లా అంటే దొరికే చాన్స్ ఎక్కువ అందరు హ తయారిలో ఉంటారు ఇంకా లేచిండేళ్ళు పను కోయిండారు ఛాన్స్ ఎక్కువ బట్ చెప్పలేక ఉంది టైం బాగకుంటే అప్పుడు కానీ ఎవరో ఓగరు వచ్చ ఇప్పుడు నువ్వుట్లయితే వచ్చినవో ఇంగోడు ఆ ప్లాన్ కొనొస్తే అప్పుడు ఉంటారు జనాలు అప్పుడంటే ను వెయిట్ చేయాల అంతే తప్పుదు లేదంటే ఉరికె అయిపోవాలంతే
హ్మ్మ్ అంటే పేజీలో ఆ బ్రో జియో వైఫై
స్టాక్ ప్రీమియము
ప్రీమియమ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ అదికే ఎన్ ఆ ఆ సెవెన్ జీరో సెవెన్
సెవెన్ జీరో సెవెన్ హ మామూలు గా ఇన్స్టాల్ చేసిండే టైంలో లో ఎంత తీసుకున్నారు
అది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అది ఒక ఒక మంత్ కీ ఆ వస్తుంది ఆ ఫ్రీ ఇచ్చారు ఏఐ ల్ చేసంకీ ఎయిట్ హండ్రెడ్ తీసుకుండు వాడు
హాహా ఓకే ఇన్స్టాలేషన్ గేట్ ఎయిట్ హండ్రెడు మంత్ ఫ్రీ
ఆ థౌజండ్ జీబి వస్తుంది
హ్మ
ఆ టీవీ కూడా రన్ అవుతుంది
హ్మ్మ్
విత్ టీవీ అ ఆ ఆ అవును అవును ఒక ఆ వస్తుంది అంటే ఒక థౌజండ్ ఛానల్స్ వస్తుంది అంటే వాడు ఆ హెచ్డీఎం హెచ్ హెచ్డీఎంఐ కేబల్ గురించీ తెలుసా మీకూ
ఉమ్ హెచ్డీఎంఐ కేబులూ
ఆ విత్ బాక్స్ ఇన్స్టాల్ చేశారు ఆ ఆ సెటప్ బాక్స్ ఇస్తారా అది టీవీ కూడా రన్ అవుతుంది అది
ఆహా ఆ సెటప్ బాక్స్ కీ ఇంటర్నేెట్ ఇటు దాంట్లో ఒకటి రౌటర్ నుంచి వస్తుంది దాంట్లో నుంచి హెచ్డిఎంఐ కేబుల్ ఊ
అంతే ఆ హా హా అంటే వైఫై కనెక్ట్ చేసి అందుకే ఆ సెటప్ బాక్స్ కి వైఫై కనెక్ట్ అవుతుంది ఆహా సెటప్ బాక్స్ కు వైఫై కనెక్ట్ అవుతుంది ఆహా కేబుల్ కాదు కేబుల్ వచ్చి
అండర్స్టుడ్ ఆ అంతేలే సెట్ బాక్స్ కీ వైఫై కనెక్ట్ అయి దాన్నుంచి మళ్ళా ఈ టీవీ కీ సెటప్ బాక్స్ నుంచి వైడ్ అంటే హెడ్మిఐ ఐ కేబుల్లో డేటా పోతుంది ఆ డేటాని పిక్చర్ గా పనిచేస్త
ఆహా అవును
అ సేమ్ సేమ్ సేమ్ మా ఇంట్లో
అది అష్టే అంటే ఛానల్స్ థౌసండ్ ఛానల్స్ వస్తుంది యూట్యూబ్ వస్తుంది నెట్ఫిలిక్స్ ప్రైమ్ వీడియోస్ అ ఆ అంతే ఆ మళ్ళీ నెక్స్ట్ సన్ నెక్స్ట్ తెల్సా
హ
ఆ ఆ చాలా ఒట్ ఓటిపి చా వెబ్సైట్స్ కూడా వస్తుంది అంటే ప్రైమ్ ప్రైమ్ వీడియోస్ నెట్ఫ్లిక్స్ వస్తేే సపరేట్గా సబ్స్క్రైబ్ చేయాలి ఆ ఇవన్నీ ఈ రిచార్జ్ లో వస్తుంది ఆ ఆా
ఆహా ఓకే
ఫెసిలిటీస్ చాలా చ బాగా ఉంది బ్రో
బాగున్నాయి బట్ ఆ ప్రీమియం ఎక్కువైపోయింది కదా సెవెన్ నాట్ సెవెన్ అంటే కొంచెం ఇవి
ఆది నిజానికి బ్రోట్ట ఇట్స్ ఓకే ఫైన్ అంటే మన మన బ్రదర్ ఒక ఇక పని చేస్తారా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తారు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తాను ఆ వాడికి వస్తుంది అంటే కంపెనీ వాళ్ళు ఇస్తారు
కే వాళ్ళు మీరు బిల్లు పంపిస్తా క్లెమ్ చేసుకుంటే వాళ్ు ఆ బిల్ కి డబ్బులు వేస్తాకనా
అవును అంతే జీరో కాస్ట్
ఓకే అట్లయితే పర్లేదులే లే ఇక్కడ కొన్ని దాంట్లకి అందరు కొంత మందికి అలా కలైమ్ చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ కి కావాలంటే ఇ ఏమంటే మాది ఏమ కాదు జస్ట్ స్టార్ట్ప్ మాదిరి కాబట్టి మాకు ఇట్లా ఉండదు ఫెసిలిటీస్
అవునా నా ఫ్రెండ్ మా మన బ్రదర్ వర్క్ చేసిన కం
ఎ ఎంఎన్సిలో బాగుంటాల ఇట్లా పీడిక్ అవ్వంటా ఇవంటా క్లెయిమ్ చేసుకునేవి రివార్డ్స్ అంట అవిడంట ఎట్లాంట అదే ఇద ఇ ఉన్న ఉంటాయి
అంత నేను నాకేమో వాడు అంతా ప్రజర్లుగా వరకు పని చేసి యా ఎప్పుడు చూడ
మామూలుగానే ఏం రోలు
అది రోజు వచ్చి ఏమో ప్రొసెసింగ్ అసోసియేట్ అంతే అ వాడు అంటే ఇది యుఎస్ మార్ట్ కేస్ తెలుసా యుఎస్ ఎస్ యుఎస్ స్మార్ట్ కేజ్ తెలుసా మీకు యుఎస్ స్మార్ట్ కేజ యుఎస్ స్మార్ట్ కేజ్ ప్రాసెస్ అంతే ఇది నాకు నాను ఒకసారి అడిగాను వాడు యయుఎస్ స్మార్ట్ కేచ్ ప్రోసెస్ అంతలి ఆ అదే ఏమో ఇక్కడ నుంచి అక్కడ సపోర్ట్ చేయాలంటే సెవెన్ టు ఫోర్ ఫుల్ కంప్లీట్గా నైట్ షిఫ్ట్ అది
హ
అంటే శాలరీ వచ్చి ట్వంటీ సిక్స్త్ ఏమో దొరుకుతుంది అంతే చెప్పారు వాడు
ట్వంటీ సిక్స్ వస్తుంది దాంట్లో ఇవన్నీ బెనిఫిట్సా ఈవర్ ఫ్రమ్ హోమ్ లో ది క్లైయిమ్ చేసుకునేది కొన్ని కొన్ని అట్లా అంతనా
ఆ ట్వంటీ సిక్స్ శాలరీ వస్తుంది క్లైమ్ సపరేట్ అది
సపరేట్ ఓకే బిల్సులు పంపిస్త దానికి పంపిస్తారా ఇంకేముంటాయా అది కాకుండా వర్క్ క్రమంలో ఈ బిల్స్ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా బిల్స్ ఏమైనా క్లైమ్ వచ్చామను
ఆ నాకేం తెలిద్ బ్రో వాడు అదేన్ ఆహా ఇలా ఇలా పవర్ బిల్ ఏం లేదు ఎందుకంటే అది తెలియదు కదా అంటే హోమ్ లో కూడా వ వర్క్ అవుతుంది మీన్స్ టివి అన్ని
కుంటాం ఇది అంతే కదా ఇం వైఫై వేరే వాళ్ళు అందరుూ వాడాతారు బట్ బిల్లు పంపిస్తారు కద అట్ ఏమన్నానేమో
మా నా్ స్పెసిఫిక్ గా ఇన్స్టాల్ చేసిన పర్పసే వర్క్ కోసం కదా
ఆహా ఆ
అందుకే వాడు క్లైమ్ ఇస్తారు
ఆ
హ ఏం పర్లేదు బ్రో బాగుంది
బానే చేసుకుంటాన్నాడా ఇబ్బంది ఏం లేకుండా
చాలా హ్యాపీగా ఉన్నాను
ఆ అంతే మామలు ఏంట నా డే ఫ్ట్ అనా నైట్ షిఫ్టా అవున్ డే షిఫ్ట్ ఎనా
నై శిప్ ట్ సెవెన్ టూ సెవెన్ టూ ఫోర్ సెవెన్ టూ ఫోర్ నైన్ అవర్స్ ఆ
ఉహు
ఉ రొటేషన్లు ఉండంట్ ఉందేమో నాకు తెలీదు. ఉప్త్ నాకేమో వాడు కంప్లీట్ గా నైట్ షిఫ్ట్ ఏమో చెప్పింది ఒక్కొక్కసారి టొ టూటో
ఫోర్ అంటే ఒక ఫైవ్ అట్ల పనుకొనేస్సాడా.
ఆ ఫైవ్ అంటే ఫోర్ కి అవయా, ఒక్కొక్కసారి వాడికి పని అది కాదు, బ్రో ఒక్కొక్కసారి పనియే లేదు, వాడికి త్రీ ఓ క్లాక్ పడు వందువాడు.
ఆహా ఓకే
ఏమో స్ ల్యాప్టాప్ మాంగ్ ఆ ఆన్ పట్టి పడుకంట అంతే ఆహాహ్ ఆ
ఒసారి ఆహ బెనిఫిట్ ఉంటుంది. ఏదొటి అట్లా మీర్ చూసుకుంటాండలా ఉ అయ్
తే ఏం పర్లేదు.
ఉ ఏదో చేసుకుంటా పోవచ్చు ఆరాంగా
అంతే
ఉ
ఆ ఓకే బ్రో మళ్ళీ కల్దాం ఓకే. బాయ్ బాయ్
ఓకే
హ బ్రో కట్ చెయ్ బ్రో